హలో హలో
హలో
ఆ
హలో
మా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడుక చేస్త
నేను హలో హలో అన్ అంటానే ఉన్నాను మా సిగ్నల్స్ లేనట్టు ఉండాయి సిగ్నల్స్ లేనట్టున్నాయి
ఆ ఆ బాగుంది
మ్మ్ కూర్చొని ఉన్న
ఏం చేస్తున్నావో అని అడిగా
బాగా ఎనొస్తుంది
బా ఇనిపిస్తుంది మా ఎన్ ఆ తిన్నాను మమ్మీ నువ్వు తిన్నావా తిన్నాను మా నువ్వు తిన్నావా
ఆ ఆ తినను
ఉం
తిన్నానో
ఆ
తిన తిన్నా
సరే నా గినిబిచ్చింది మా నాకు వినిపిస్తుంది కానీ ఏం చేస్తా సెసీ వాళ్ళు జాంకాయలు తింట్నర్
జమాకాయల ఉన్నాయి్ పైన పండ్లు ఉండాయి
పొండ్లే కోసారిప్పుడు
పాద్దామనుకున్న పొద్దున్న చి
ఉం ఏం జాస్
ఉం
ఖాళీగా కూచుని ఉన్నా ఖాలీగా కూర్చో ఉన్నా
డాడీ
చదివేసావా
ఉం ఇంకా కొంచెం ఉంది చదవాల
ఎన్ని నీట్లాయింద
యూనిట్స్ కాదు మమ్మీ రేపు ఎగ్జామ్ ఉంది నార్మల్ కాలేజ్ లో ఒక ఎగ్జామ్ ఉంది మొన్న మిడ్ స్టార్ట్ అయింది కదా ఒక
పొంగి పోయింది పొంగి పోయింది
ఆ ఏన్ మమ్మీ
ఉపాకి అచ్చేసావా
ఇవ్వలమ్మా పెదనాన్ వస్తే ఇద్దామాని
ఇంట్లో పెట్టు పెదనాన ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తుకపోతాడు
ఆం సరే
ఆ
సరే సరే ఇంట్లోనే పెట్టెస్ సరే ఇంట్లోనే పెడతాను ఉం తిన్నారా
తిన్నాం
బాందేమను మొన్న
నువ్వే తిన్నావా ఉప్పు తక్కువా
ఉప్పు తక్ కువా నీ అపుడ్ నీవర్ రకు నువ్వుప్పేస్కోవాలి.
కారం తక్కువ పులుపు తక్కువ
ఆ
న్ని తక్కువే దాంట్లో
డాడీ ఏం చెప్పినాడు?
ఉమ్ డాడీ అసల్దీన్లా
ఏమి?
డీ అసలు దిన్లా
డాడీ మజ్జిగేస్కోని తిన్నాడా.
హ్మ్ ఆ ఉళ్ల చాపల కూరబెట్టిందే.
ఆ ఓకే, ఓకే ఓకే ఓకే. ఉమ్
ఉమ్ మీ అవ్వోళ్ళదేం కూరంట
ఏమో నేనాడు డగలేదు మా నేను అడగలా, నేన్ చేయలా ఏమో
జంగాయలింగలేవా
తినేస్నారు పిల్లకాయలందరూ, లేవింకా
ఆ మాకా
చెట్టుకున్నాయిలే, రేపటికొచ్చేస్తాయి అన్నీ.
హ్మ్ పిల్లకాయల్ని స్నానం చేసి
హ్మ్
ఆ చేయమను మళ్ళీ నీళ్ళు గోక్ ఏస్ చ్చార మోటరు మోటారేశారా మళ్ళీ రెండోసారి వాషింగ్ మిషిన్ ఏసిన్తర్వాత హలో హలో హలో హలో హలో హలో